ఉ
వినిపిస్తుంద
హలో
హలో
ఇంకేం మీకి మీ
అదే ఇప్పుడు మధ్యనం వెయ్యేల్లా డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయింది ఇప్పుడు మధ్యానం పెన్ డ్రైవ్కిసి పెట్టల అ హలో ఎందుకో మీకు స్టార్టింగ్లో సిగ్నల్ రాదు ఎందుకో హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుంద హలో
స
హలో నాకు వినిపిస్తుంది మీకే లేదు హలో
హలో
హలో వినిపిస్తుంద
ఆ
హలో వినిపిస్తుంద
హలో
హలో హలో హలో హలో ఆ వినిపిస్తుంది నా మాటలు మీకు వినపడ్డం లేదా
నా మాటల్ మీకు ఆ మధ్య మధ్యలో బ్రేక్ అయితంది
నా వాయిసే
ఆ ఇప్పుడు చెప్పండి
అదే దురంధర్ ఫోర్ అవర్స్ మూవీ అంటున్నా చూసి
ఫోర్ అవర్స్ అది ఉండేది ఇప్పుడు టూ
ఆ దాదాపు ఫో
వాయమ్మ అయితే ఇప్పుడు రెండ్కి స్టార్ట్ చేస్తే అది అయిపోతది చూడల
ఆ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అవుతుంది
ఉమ్
కంప్లీట్ కావడానికి
అందే అన్ని పనులు అయిపోగొడుటుకొని దాని ముందడ కూర్చుంట అయితే నాకు తెలిదు ఫోర్అవర్స్ అనీ
ఫోర్ అవర్స్ సెకండ్ మూవీ చాలా లెంత్ ఎక్కువ ఉంది కానీ మంచి మూవీ బాగుంటుంది అంతా స్టోరీ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా బాగుంటుంది
నిన్న వన్ చూసినా కదా కంటిన్యూ చేస్తే బాగుంటుందని గ్యాప్ వస్తే మళ్ళీ ఓ ఎట్ల అయింది అనుకుంటాం అందుకు
హ సింక్ మిస్ అయితార
ఆ అందుకే ఇప్పుడు ట్రై చేయాలా నాలుగు గంటలసేప్ అయినా వాళ్ళ అసలు డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేసినారు వన్నుని మళ్ళీ ఈ ఇయర్ మార్చి లోనే రిలీజ్ చేసినారు టూనీ అంత బ్రిక్ గా
అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి ప్పేసే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసినారు
ఆ అందుకే అట్లా రిలీజ్ చేసినట్టున్నారు
టూ మూవీస్ ను ఒకేసారి షూట్ చేసినారు
అవును ఉ
అందుకనే తొందర రిలీజ్
ఉమ్ అందుకే ఇంకా అందరు బాగా పడిక్టైపోయినారు బాగా
ఆ చాలా హైయెస్ట్ కలె హైయెస్ట్ కలెక్షన్ ఇండియాలో
వామ్మో ఊ హు
బాహుబలి రికార్డ్స్ నే బ్రేక్ చేసింది
అవునా ఓ
ఆ టోటల్ కలెక్షన్స్ బాహుబలిని క్రాస్ చేసింది
ఓ అంత చలియ మనకి
ఉ
మన ఇండియాలోనే అనుకుంటా మూవీస్ తీసుకుంటా బతుకోవచ్చు
ఆ మూవీ చూసుకుంట బాగుచ్చు అంతే బాహుబలీ వన్ చాలా బిగ్ హిట్ దాంతో టూ కి మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఇది కూడా సేమ్ అలానే దూరంధర్ వన్ హిట్ కావడం దూరంధర్ టు భారీ కలెక్షన్లు
మీకు వన్ నచ్చిందా టూ నచ్చిందా
బహుబలా దురంధరా
దురంధర్
నాకు రెండు బాగున్నాయి రెండు మంచిగా అంటే టూ ఇంకా బాగుంది ఎందుకంటే ఫోర్ అవర్స్ అయినా కూడా ఎక్కడ బోర్ ఉండదు అన్నమాట మంచి స్టోరీ అ అంటే మచ్చిగా తీసుకుని వెళ్తారు అనమాట ఎక్కడ
ఉహు ఇట్లా చెప్తుంటే నాకు ఇప్పుడే చూడాలి అనిపిస్తుంది తెలుసా తర్వాత
చాలా బాగుంటది అంటే ఎక్కడ మామూలుగా అయితే సెకండ్ మూవీలు ఏం చేస్తారంటే మిస్ స్టేక్స్ చేస్తారు స్టోరని లెంత్ పెంచడము సాగదీయడము లేనిది కూడా
కే జీ ఎఫ్ పెట్న జుడండి ఒకసారి అయిపోతాదేమో
ఆ కేజిఎఫ్ కేజిఎఫ్ స్టోరీ ఉండదు కాని ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి
ఉం
స్టోరీ మొత్తం ఎలివేషన్ తోనే నిండిపోయింది ఆడ మిస్టేక్
ఉం
ఈడ అలా కాదు స్టోరీ ఉంటుంది ఎలివేషన్స్ ఉంటాయి మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది చాలా బాగుంది అందుకనే మంచి హిట్ అయింది
అవును
ఆఫ్టర్ బాహుబలి తర్వాత హిందీలో మంచి హిట్ అంటే ఈ మూవీనే ఇంక
ఆ వాళ్ళు తీసిందే దానికే వచ్చి అంతా ఫస్ట్ ఘోరంగా పెట్టినారు ఉం
ఆహా ఇంగా ఏ ఇంకా ఈ మధ్యన ఇంకా వేరే మూవీస్ ఏమ్ చుడలేదా మీరు
నేను ఏమ్ చూసి నాబ్బ మా ఇంటి బంగారం చుద్దాం అనుకున్నా నాకెవరు తోడ్లేక నేను అగిపోయిన
ఉం ఓకె ఎవరూ చుడలెద ఇంక హెచ్ డి వచ్చినక చూద్దామని పెతున్నా
ఆ నేను అందుకే వదిలేసినా థియేటర్ పోదామనుకుంటే ఎవ్వరు లేకపోయారు నాకు
ర్లో చాలా తక్కువ
ఆహా
కానీ కలెక్షన్స్ బాగా వచ్చినాయి మూవీకి
అవును నాకు అసలు అప్పుడే ఆ కాలేజ్ లో ఉన్నప్పుడే అనుకున్నా పోదామ్ పోదామ్ అని చుస్తే ఇటు ఇంటికి వచ్చ అయ్యో అయ్యో మా ఫ్రండ్స్ నాకున్న దారుణం ఇంగ ఈడున్నవాళ్ళు ఆడున్న వాళ్ళు నా నన్న పిలిస్తురు నేను పోలేను ఈడ నేన్ పిలుస్తా ఎవరు రార్ నాతో అంతా రివెర్సె ఉన్నయ్ అంత
నీక ఆంత రీవెర్సె ఉంది మొత్తం అక్కడ ఇక్కడ
మొత్తం వద్దులే నా బతుకంతా అట్లే తయారైంది ఏం చెయ్లెమ్ ఇంకా కొత్త మూవీస్ ఎం లెవ్
కోత్త మూవీస్ అంటే హాలివూడ్లో అవుడ్వి నాకు ఎక్కువ హాలీవుడే గుర్తు కు వస్తుది తెలుగులో అయితే ఏమున్నాయ గుర్తుగా కొత్త మూవీస్ వచ్చేసి రీసెంట్ మంచి మూవీ అంటే పెద్ది చూసినార
నేను అదే అడుగుదాం అనుకున్నా చూసినారా మీరు హలో హలో హలో హలో హలో హలో హలో హాలో హలో